హలో హా తిన్నామండి మీరు తిన్నారా
ఏం చేస్తున్నారో
అసలు మీ వాయిస్ వినిపించట్లేదండి గోలు గోలగుంది
అవునా ఇప్పుడు వినిపిస్తుందా అండి
బైట్
బయటికి బయటికే వచ్చానండి ఇప్పుడు వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఏం చేసావ్ ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి ఇప్పుడే తిని కూచ్చున్నాం
అ మ్మ మన గ్రా సంక్రాంతి పండుగకు బహుమ ఇస్తరండి మీ దగ్గర ఇస్తారా
ఆహ మాకీరండి ఫంక్షన్ కి అప్పుడైతే ఇస్తారు పేన్లున్నాయి ఏ ఫంక్షన్స్ టీ ఇసారు
అంటే పెళ్ళిళ్ళలకు, ఫంక్షన్లకు గిఫ్ట్లు ఇస్తారా అండి మీ దాంట్లో
ఆ
అంటే ఎలా అండి
మీకేమిస్తారు పండగలకి గిఫ్ట్స్
మా దగ్గర సంక్రాంతి పండుగకు ఇస్తారండి అట్లా పండుగకు ముగ్గుల పోటీలు పెడతారు కదండి ముగ్గులు ఏస్తున్నప్పుడు వాళ్ళకు ఒకటో బహుమతి రెండో బహుమతి అట్ల మిక్సీ, కుక్కర్ అట్లా ఇస్తారండి
ఆహ హా
మ్మ్ హ్మ్
ఇ
మా ఆడబిడ్డకు వచ్చిందండి మొన్న ఒక గిఫ్ట్ ఆమె ముగ్గు నైట్ ట్ పన్నెండింటికి ఏస్ మొదలు పెడితే ఆ ఉదయం పది ఇంటికి అయిపోయిందటండి ముగ్గేయడం ఆమెకు మిక్సీ ఇచ్చి చ్చిండండీ గిఫ్ట్ గా
ఎప్పుడూ
నైట్ పన్నెండంటికి మొదలు పెడితే ఉదయం పదింటికి అయిపోయిందట
వామ్మో
అంతగానం తే ఆమకు మిక్సి ఇచి రండి ఫస్ట్ గిఫ్ట్ గా ఫస్ట్ గిఫట్గా మా అంటే మా ఆడ బిడ్డకు ఇస్తారంండి అట్లా ఇంకా చాలా మందికి ఇస్తారు కన్సల్టేషన్ అన్ని కూడా ఇస్తారు అట్లా కొందరికి బేషన్ టిఫిన్ బాక్సులు గిన్నెలు అలా ఇస్తారండి హ హ హలో మేము పాల్గొన్నాం గాని ఆ తిన్నామండి మీరు తిన్నారా
హా తిన్న
అలా నేను పాల్గొన్నా కానీ నాకు ఎవరు ఇయలేదండి ఇప్పటి వరకు వేసిన గానీ ఇప్పుడు ఇయ్యలేదు ఎవరు నా బాబు అరుస్తున్నాడు ఓో అని అరుస్తున్నాడు నోట్లో బాటిల్ పెట్టుకొని
అదే సౌండ్ వస్తుందండి
ఆ ఒక్క దగ్గర ఉండరు కదాండి మీరు ఈ వాార్త విన్నారంండి ఈ వైష్ణవిది వైష్ణవిని చంపాడు కదా వాళ్ళ భర్త ప్రేమించి పెళ్ళి చేసుకో అది విన్నారా అండి ఆ పాపం కదండి మంచి కూడాన్న అమ్మాయిని చూసి ఘోరంగా చంపి తీశారు ఆయన ఇప్పటి వరకు న్యాయం రాలేదు వాళ్ళ
అ
ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు వాళ్ళని
అవును మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందండి
అవునా ఏమో అండి ఎక్కడన్నారో మీది కూడా ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కాని అంత గుర్తుకొస్త లేదాండి ఎక్కడన్నామో ఏమో అని అనుకుంటున్నా నేను
మీ వాయిస్ ఇక్కడ విన్నట్టుంది
అవునా ఏమో అండి మీ ఈ మాట కూడా ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కానీ అందరు కొందరి ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా అయితే ఆమను అలా చంపేశారు కదండి పాపం ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరగలేదండి బాగా బాధ పిస్తాది అది విన్నప్పుడు మస్తు ఘోరంగా బాధ అనిపించిందండి ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు పక్క రూమ్ లో ఏనా ఉన్నట ఆయన కూడా వాళ్ళకి తెలియదుట ఆయన ఇలా చంపాడు అనేది పక్క రూమ్ లో ఉన్నా కూడా గిత్తతో కూడా శబ్దం రాకుండా చంపేసిండట అండి ఎంత బాధాకరం ఆ విషయం తెలిస్తే చాలా బాధ అనిపిస్తదండి. నాకైతే మస్తు బాధ అనిపించింది.
అండి
హ్మ్ కన్న తల్లిదండ్రులకు అట్లా ఆ ఎంత బాధ అనిపిస్తదండి. ఒక దగ్గర అసలు ఈ మధ్యలో పెళ్ళిలు అంటనే భయమేస్తుందండి. ప్రేమ పెళ్లి అయినా అలానే ఉంటుంది. పెద్దలు చేసిన పెళ్ళిల్లైనా అలానే ఉంటుంది. కొందరిని కుక్కర్ లో ఏసి చంపుతున్నరు. ఆ ఒక ఆమె ఒక ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్ లో ఏసి ఉడకబెట్టి బయట పాడేసింది. మీకు తెలియదా అండి ఆ వార్త
ఆహా తెలీదండి.
ఆమె భర్తా అది రిటైర్డ్ పోలీసట అండి ఆయనే ఆ అనుమానం పెట్టుకొని వాళ్ళ భార్యను ఆ ముక్కలు ముక్కలు గా నరి కి ఓ కుక్కర్ లో ఉడకబెట్టి దాన్ని తీసుకుపోయి చెరువులో పాడేసిండటండి. అనుమానం రాకుండా ఎవరికి
అలా చేస్తున్నాారండి ఇప్పుడు
హ్మ్ ఎంత ఘోరంగా ఉన్నారండి జనాలు
అవును. నాకూఆ ఆ పిల్లని బయ్ కృష్ణని చంపేస్తే చాలా బాధగుంది. పాపం ఆ పిల్ల ఎంత బాగుందో
అవునండి ఆమెకి ఏం తెల్వదు ఆమె ఏజెంత
హ్మ్
ఆమెకి ఏం తెల్వదు ఆమె ఏజ్ ఎంత అంటున్నాండి
హ్మ్
ఏం తెల్వదు ఏదో చిన్న చిన్న యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటా ఉంటుందా అమ్మాయిని ఉండలేక చంపేసిండు. వాడు వేస్ట్టు అసలు మస్త్ బాధ అనిపించిందండి. ఆ వార్త వినంగానే అసలు ఈ రోజులలో తల్లిదండ్రులు పెళ్లి చేయాలంటేనే మనసు బాధ పడుతున్నరు.
అవును
హ్మ్ ఎంతో బాధాకరం అండి మీ చుట్టుపక్కల ఏమన్నా జరిగినాయండి ఇలా
ఆహా లేదండి
హ్మ్ మీ మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటర అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటరా అండి.
నేను చదువుకుంటున్నానండి నేను చిన్నపిల్లని గా ఇప్పుడే ఏం చేసుకోను.
అవునా మీకు ఏం మ్యారేజ్ అంటే ఇష్టమండి.
నాకు మా అమ్మ నాన్న చేసింది మ్యారేజే ఇష్టం.
అలానే చేసుకోండి. ఏ బాధలు పడరు. మళ్ళా ప్రేమ పెళ్లి అని అంటే ప్రేమ అని ప్రేమ అని ఎమ్మట పడతరు. తరవాతకి ఏ వొద్దు నాకు నువ్వే కావాలంటరు. తరవాతకి పెళ్ళి చేసుకున్నాక అన్ని గావాలనైన అం
మా ఫ్యామిలీ అట్ అట్టాంటి కాదండి మేము ఏ మా ఫ్యామిలీ ఏం చెప్తే అదే చేస్తాం.
అవునవును అలానే ఉండడం మంచిదండి. అండమైన ప్రేమ గ్రీమాని చేసుకుంటే
తర్వాత కష్టాలే
ఆ జీవితాంతం కష్టాలే ఉంటయండి. ఈ రోజులలా ఏం ఏర్పడుతుంది కనకు ముందు ఏం తెలివదండి పెళ్లి చేసుకున్నాక తెలుస్తుంది కష్టాలు బాధలవడి మీ దగ్గర గాలి బాగా వస్తుందండి అ
హ ఇక్కడ గాలి బయటకు వచ్చానండి గాలి కొ జీ
అవునండి బాగా వినిపిస్తుంది చెద్ద మళ్ళ ఇబ్రే మా ప్రయమాని ఇంబడి పడతారు మ మీ తల్లిదండ్రులు లెక్క చూసుకుంటా అంటారు లాస్ట్ కు మనమే వాళ్ళ రాదాల్సి వస్తుందండి మా ఇంటి పక్క నాకు కాలనికుంది కష్ట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరుే అదక అష్టో నాకు నువ్వే కావాలి నాకు ఏమ వద్దు మీ అమ్మ నాన్న ఏమ వద్దు ఒక్క రూపాయి వద్దు నువ్వు ఉంటే చాల అని తెలి చేసుకున్నాడు పెలిసుకు
అట్లా లేంటారు తర్వాత ఐదొ ఒకటి చెప్తారు
ఆ మళ్ళ కట్నం దేవా మళ్ళా దేవా మీ వాళ్ళు మా ఇ ను్వు గుగానే వచ్చు ఇంట్లో కూతుంది ఇవా ఆ నకే నిన్ను తీని కాదాల నా అని అంటారు తర్వాతికి
అ
హ ఆ నమ్మేసిందండి పెళ్లిి చేసుకున్నది ఒక బాబు పుట్టినాక నువ్వు వెళ్ళిపో నా దగ్గర ఉండకు నువ్వు వెళ్ళిపోతుంది ఎన్నిసార్లు అన్నా పోతలేవు అని అంటుడి ఇప్పుడు ఆయన
అంతే అండి ఫస్ట్ లో నమ్మిస్తారు తర్వా
మ్మ్ మళ్ళీ ఆ ఆమెకు పెట్టిన బంగారం అంతా వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు బ్యాంక్ లో పెట్టుకున్నారు, బంగారం విడిపి అని అంటే విడిపిచ్చుకొని బోవు నువ్వు మీ అమ్మగారికి లచ్చలు ఏం తెచ్చినావు అని ఆ తెచ్చిన బంగారం నా బంగారం బంగారం అనే ఎ గురుతాను అని అంటుర్
ఆ
వాళ్ళ అమ్మ దగ్గర పొలం ఉంటే ఆ పొలం కూడా తీసుకురాని రోజు టార్చర్ పెడుతున్నారటండి అనిందిస్కరా ఆ నా కొడుక్కేమన ఉండద్దా నా కొడు ఏమన్నా కావాలి కదా నా అమ్మాయి అంటే నువ్వు అది తీసుకొస్తనే ఉంచుకుంటాం లేకుంటే పో అని అంటున్నావు మళ్ళీ ఆయన ఏం పని చేసలేడట ఇంట్లోనే ఉంటున్నాడట కూర్చొని, ఆమె ఇంకా బాబుని పట్టుకొని డ్యూటీ చేస్తుందట బ్యాంకు లో అంటే ప్రైవేట్ గా అట్లా ఆమె చేసు, నా కూడా నువ్వు నువు నాకేం తెలీదు అని వాళ్ళ అత్త మామ పని చేసే పైసలు అన్న అడుగుతుండదట, నువ్వు మాకు దీనికియి దానికియి అనని, ఆమె ఇంట్లో ఖర్చులు రూమ్ రెంట్లు పిల్ల దాని ఖర్చులు ఇంట్ల సామాన్లు అన్నీ దీస్తుందట మళ్ళా నాకే నాకు పైసలు ఇవని ఆయన అంటుండట నాకు ఈ పైసలు ఇస్తార ఆ పైసలు ఇస్
ఆడపిల్లలుగా ఆడపిల్లుగుడ నమ్మకూడదండి కాదు నమ్మిస్తారు ఏదైనా విషయం చెప్పినా కూడా
ఉమ్ అసలు నమ్మకుండా ఉంటే ఇప్పుడు అమ్మాయి జీవితం అంత ఆగం కాకపోవు కదండి. మంచి మంచి చదువు కునే అమ్మాయండి మంచి తెలివిగల అమ్మాయి ఆమె
తెలియక ఆ అమ్మాయినే మోసం చేసారు
చూడండి ఎంత పాపం ఎంత మోసం చేసిల్లో ఆమెకు మస్సు బాధ పడుతుంది
హు ఆ ఓకే బాయ్ అండి థ్యాంక్ ూ